చెప్పు
ఎం లేదు మంగ చార
మాట్లాడు
ఏం మాట్లాడాలి
ఏం మాట్లాడతవ్
ఏం లేదు
అ
ఏం లేదండి
కూ నిద్రొస్తుంది దేలుసా
సార్ పడుకో
అహ్హ మాట్లాడు ఒక టెన్నన్న అయిపోతే. ఇప్పుడు నీవైపొనయ అ
అవ్వలా నావి
ఏ
చేయల ఇంకా చెయ్యాలి
చెప్పు
ఏంజెప్పాల
ఏం చెప్పు
నేనేం మాట్లాడదల్చుకోల నీతో
ఎందుకు మాట్లాడవు
రానానావుగా కాలేజికి
చెప్పేసాగా ఎల్లకేంస్తావ్
ఏం! ! ! ! ! ! ! ! ! ! కూర్చొని కూర్చొని ఫోన్ చూస్తాన్నా
ఉహూ దాని తర్వాత
మా ఫోనే ఏ చూస్తున్నా గేమ్ ఆఫ్ త్రోన్స్ చూస్తన్నా
మై నాగో డౌట్ మై అవన్నీ దేంట్లో చుడండి
ఏవన్నీ
భార్గవి వాళ్ళు దీపికవాల్లు చూస్తారుగ
మే చ్చి అడుగు వాళ్నే నాక్ తెలిదు నేను జున్ అదంతా
బాగ్ నీక్ తెలుసు
ఏ ఏరోజన్నా నేను అవి చూసానని నీకు కిరోజన్నా చెప్పాన నేను ఈ గేమ్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా తేజ రికమెండ్ చేస్ తేజ రికమెండ్ చేస్తే చూస్తున్నా. చూడు సిందూ బాగుండుద్ది, వాళ్ళ యాటిట్యూడ్స్ అవి అంత బావుంటాయి. అన్ని బాగుడై అదొక్కటి బేస్ చేసుకొని మాత్రం చూడకు అన్యడు సరే అన్నా
మే నీకు తెలుసుగద మాముల్గా
క్యాస్ట్ంద
ఎట్లా ఎట్లకి వెళ్ళదాం చెప్పు
నీకెందుకమే
ఉమళస్త
ఆ